హలో హలో ఏం చేస్తున్నారు
హలో
తిన్నారన్నాం
చినం చిహనం
ఏం కరీస్
పా పోఓ
అవునా
ఆ
మీకు వర్క్లు కంప్లీట్ అయిందా అండి
అది ముందు వర్క్ కంప్లీట్ అయింది కానీ ఇది ఉంది ఫోన్ కాల్ టాస్క్
అవునా
ఆ
ఇంకా ఇంకేమన్నా ప్రాబ్లమ్స్ ఉన్నాయా అండి
ఎం లెవ్వు
బ్యాలెన్స్ వేసుకుం టున్నారా అండి
ఏం బాలెన్స్
ఫోన్ రీచార్జ్
లేదు మాకు వైఫై ఉంది
వైఫై ఉన్నా బ్యాలన్స్ ఏసుకోవాలి కదండి
పైసలు పంపయండి మీరు మేం ఏసుకుంటాం
అట్లయితే మీకు అఔట్ గోయింగ్ ఇన్కమింగ్ కట్ అయితై కదా అండి
కట్గానండి వైఫై తోన కూడా చేసుకోవచ్చు ఫోన్స్ మెసేజెస్
మీ సిమ్ము యాక్టివ్ లో ఉండాలంటే కంపల్సరిగా బ్యాల్ చేయించుకోవాలండి
పైసల్ పంపియండి ఎస్కుంటాం మా దగ్గర పైసల్ లేవు
మీరు సిమ్ తీసుకున్నప్పుడు మీరు అలా చేయలేదే
ఏంటరు
ఫస్ట్ మాత్రం డబ్బులు పట్దిది కదా తీసుకున్నారు
అదిట్లా తీసుకుంటాం తర్వాత ఏసుకోం అయితే ఉన్నంత ఉంటే ఉంటై లేక్ పైసల్ లేకపోతే తక్కువ అమౌంట్ వేసుకుంటాం వైఫైంది కాబట్టి రీచార్జ్ అవసరం లేదు
ఓకే ఓకే
ఆ
మీరు ఏం చేస్తుంటారు
టెక్ ఫైనలియర్
జాపో వచ్చింద
ఆ వచ్చిన్
ఐ టీ యా ఆన్ ఐ టీ యా
ఐ టి
అవునా
మీరేం చెత్తారు
మేము హౌస్ వైఫ్ అండి
హోమ్ మినిస్టర
అవునండి
ఓకే ఓకే
చ అకుంది ఇంకా చెప్పండి
అ చెప్పాల
లంచ్ చేశారంండి
అవునవు